హలో హు హలో మేడం డైలీ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు మీ దినచర్యని
డైలీ అంటే మార్నింగ్ అట్లా ఫైవ్ కీ అట్లా లేస్తానండి లేచిన వెంటనే ఆ ఇంకేముంటంది ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకుంటాను క్లీన్ అంటే ఆ మార్నింగ్ లేచి ఆ క్లీన్ చేసేసి బోల్ తోమేసి ఆ మార్నింగ్ ఆ టీ పెట్టేసి తర్వాత టిఫిన్ చేసేసి తర్వాత ఇక లాస్ట్ కు మా ఆఫ్టర్నూన్ టైమ్ లో లంచ్ చేస్తానండి
అవునండి మేము కూడా పొద్దునే కోడి కుత్తనే ఉంటది కోడి సౌండి లేస్తాం ము లేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము ముగ్గేస్తాము ముగ్గేసి స్నా కొన్ని డేస్ దేవుణ్ణి పాటించడం వీలైతే కంపల్సరిగా వీళ్ళంతా వాటర్ తో తుడిచి
మ
కడిగి ఆ తలస్నానం చేసి పూజలు చేస్తామండి లేకపోతే ఐస్వేల్గా బ్రష్ చేసి వంట స్టార్ట్ చేస్తామండి
అవును ఓకే మీకు అంటే ఎవ్రీ డే చేస్తారా లేకపోతే విక్ క్లీ టూ టైమ్స్
ఏంటిదండి పూజ అంటే ఇంగ ఫెస్టివల్స్ కొన్ని డేస్ సమ్ డేస్ అంతే రెగ్యులర్గా అంటే ఇంగ బిజీ బిజీగా ఉంటాం కదా మేడం రోజు కుదరదు
అవునవును హు మేము మాది కూడా అంతేలెండి వీక్లీ టూ టైమ్స్ అట్లా టూ త్రీ టైమ్స్ అట్లా పూజలు ఉంటాయి మేము మేము ఇది సేమ్ నార్మల్గానే ఉంటాయి అంతే అండి ఇంగ ఏముంది ఇంకా పిల్లలకి వాళ్ళని స్కూల్ రెడి చేసి
వంట చేయడము బట్టలు పిండడము గిన్నలు కడగడం చేయడం చెట్లకి వాటర్ పట్టడము ఏదైనా ఒక పని ఉంటే చేసుకోవడము పిల్లలను రెడీ చేయడము బయట ఏమైనా ఫంక్షన్స్ అయితే వెళ్ళడం రిలేటివ్స్ వస్తే రిసీవ్ చేసుకోవడము వాళ్ళ కోసం ఏదైనా వంట చేయడము ఏదైనా అవసరం ఉంటే అటు పోయి తీసుకురావడము
షాప్ కెళ్లి కొనడం మళ్ళీ సాయంత్రం వస్తే నెక్స్ట్ డే వెజిటేబుల్స్ అయిపోయినను వెజిటేబుల్స్ కొన్నాను మార్కెట్ కి వెళ్ళడము అక్కడ ఉన్న రిలేటివ్స్ ఎవరన్నా దగ్గరలో ఉం అంట వాళ్ళ ఇంటికి ఒకసారి విజిట్ అవ్వడము వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయడము మీరు
సేమ్ అండి నేను కూడా అంతే ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్లా ఇట్లా వర్క్ ఉంటాది పిల్లని రెడీ చేసి పంపించామంట సేమ్ అట్లా మార్కెట్ కి వెళ్ళి వెజిటబుల్ తెచ్చుకోవడము అలాగే ఎవరన్నా మధ్యలో ఎవరన్నా రిలేషన్ వాళ్ళు కలిసిరనుకో వాళ్ళతో మాట్లాడము ఇంకా కాసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం పక్కన ఇల్లుంటే రమ్మంటారు ఇంకెళ్ళక పోతాను ఇంటికి వర్క్ ఉంటే వర్క్ ఉందని చెప్పి ఇంటికి వస్తాను ఇగ వాళ్ళ ఇంటికెళ్తే ఏముంటదండి ఇకే ఇస్తారు అసలు మాట్లాడదాము ఇంటికి వచ్చిస్తాము వాళ్ళు ఈవినింగ్ అస్ ఇస్ గా వాళ్ళ పిల్లలు వస్తారు వాళ్ళకి స్మాక్స్ చేయడము
అవునండి పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి అవును పొద్దున టిఫీ చేయాలి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేయాలి
ఆ
వాళ్ళకి నా స్నాక్స్ నచ్చిన స్నాక్స్ లేకపోతే ఏమ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ అయినా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ ఇయడానికి స్కూల్కి వెళ్ళాలి ఇలా రోజు ఏదో ఒక పని తోటి డే అనేది కంప్లీట్ ట అపోతుంది ఉంటుందిండి మళ్ళీ ఆరిన బట్టను మడత ఎంత పెట్టాలిక్కడిగిన గినలు సర్ద్దాలి ఇలంతా మళ్ళ ఒకసారి క్లీన్ చేయాలి అన్ని సర్దుతూనే ఉండాలి ఇగ రుటీన్ లైఫ్ డైలీ ఏదో ఒక పని ఉంటేనే ఉంటదండి హజ్ వైఫ్ హౌ వైఫ్ గా
ఆ అదే ఉంటదండి సేమ్ నా కూడా అంత ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది రోజు పీగా చేసినా కూడా ఈవినింగ్ మనకి ఏదో ఒక వరకు ఉంటంది మధ్యాహ్నం ఖాళీ టైమ్ లో కాసేపు ఎవరైనా ఫోన్ చేసి ఏం పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడము ఫ్రెండ్స్ తో మాట్లాడము మధ్యలో అట్లా ఉంటంది కాసేపు పడుకుంటాను ఇంక అంతే అండి
అవును పొద్దున నే వంట చేస్తా మ సాయంత్రం వచ్చేసరికి రే మనకి ఏం వంట చేయాల అనిపిస్తుంది మళ్ళీ సాయంత్రం ఏమ అనిపిస్తుంది మధరం ఏమంటంది సాయంత్రం స్నాక్స్ ఏమి చేయాలనిపిస్తుంది మళ్ళీ అయో ఆ కూరగాయలు ఉన్నాయయా లేవ అనిపిస్తుంది మళ్ ఏమై టిఫిన్ సే ఎమంట అయ్యో అ ఆ పిండిలు ఉన్నాయళ అనిపిస్తుంది అయ్యో మన చిరిగిన బట్టలునేమలా అవి కుట్టాల అనిపిస్తుంది ఇంకేమన్నా కొత్త బట్టలు ఉన్నాయయా ఆమె ఏడు ఉన్నాయయి తెపు ఏమైన్నా ఫంక్షన్ పోవాలంటే ముందే సాదుుకొని పెట్టా ఏదైనా ఉఊరిగిపోవన్నా ఏ డ్రెస్ వేసుకోవాలి అనిపిించారు ఏ చీర కట్టుకోవాలని ఏ నాచిిన ఏమో ఇదమి జరుపుతందండి
ఆ డైలీ అంతే అండి సేమ్ నాది కూడా అంతే అదే ఇవ్వలేదు ఇది లేదు అక్కడే మంది ఇక్కడే మంది మడంలోనే డే మొత్తం అయిపోతుంది ఇంకా వాళ్ళు మొత్తం చి చిల్ల చిల్లర వేసుకొ పిల్ళంట నం చేయడం మళ్ళ అన్నీ అంటడ ఎక్క వెారు మార్నింగ్ పోయి అవీ సర్లి పెట్టడం వల్ల వచ్చేట నీట్ గా ఉంచడం ఇల్లు అంతే ఇద ఏం లేదు అవి తీసుకొని బయటికి వెళ్ళి తీసుకొని రావడము ఇదే సరిపోతుందండి
ఇ స్కూల్ండ బస్ వ్యాన్లు దింపితే వాళ్ళని మళ్ళీ ఫ్రెషబ్ చేసి వాళ్ళకి ఇంత అంత ఫుడ్ ప్రొవైడ్ చేయడం మళ్ళీ
డ కష చేేసి కూర్చ మళ్ళీ చూపించడంస్లు చెప్పుడంల్
ఒక అ కంప్ెనీట్ చేయిించి ఆ ఓమా కంప్ెనీ చేసే తర్వాత వాళ్ళతో సుప్రభాతం పెట్టి
ఆ
కుక్క పెట్టంగా పెట్టంగా పెట్టడి కంట్ చేయడి చే యడి చేయ్యంగా
ఆ
కంప్లీట్ చేసే వాళ్ళకి నాకు ఎనర్జీ లాస్ అయ్యేదాకా హోమ్ వర్క్ కంప్లీట్ కాదు
ఓకే అండి సేమ్ నాను కూడానండి మా పిల్లలు కూడా అది ఇద ఎవరికైనా అంతే ఉంటుందండి
ఎవరి ఇళ్లాలో కూడా అదే ఉంటుంది నండి
హమ్
స పిల్లలు మళ్ళీ వాళ్ళ మళ్ళీ మార్నింగ్ గే లేసి మళ్ళీ సండే వచ్చిందంటే లేవరు సండే వచ్చిందంటే ఇగ వాళ్ళకి ఎంజాయ్ రైజు చక్కలు చూపిస్తున్నారు
మండే సండే వచ్చిందంటే లేట్గా లేస్తారు వాళ్ళు ఏం పెట్టిన తిన్నరు పడుకుంటారు సండే కూడా వదిలిపెట్టావ అని అంటారు చదువుకోమని అంటే పండే వీక్లీ వన్స్ ఒకటే ఉంటాయి కదా అమ్ ఒకరి ఒక రోజు ఒక రోజు అంటారు తినను ఏమి లేని సరిగా పడుకోరు
ఇంకా అండి ఇంకేం చేస్తారు
అంత గడిచిపోతూ ఉంటాదండి స్కూలు స్కూల్ నుండి కాలేజ్ కాలేజ్ నుండి సర్టెన్ ఏజ్ వచ్చేదాకా ఇలానే ఉండిపోతూ ఉంటాదండి
ఉమ్ బయట కేమ్ వెళ్ళరా సండే రోజు వస్తే మూవీస్ పార్కులు
మూవీస్ కంటే ఎక్కువ పార్క్కి పోతాము పార్కులో కసూపులాంటి టైమ్ స్పెండ్ చేస్త ళు అన్నీ గే అందులో ఉన్న గేమ్స్ తోటి ఆడుకుంటూ ఉంటారు ఉయ్యాలు ఊగడం తక్క జారుడు బండ ఆక్కడ కొన్ని ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్
అవును డిఫరెంట్ డిఫరెంట్ అవును ఉంటాయి చిన్న చిన్న గేమ్స్ అలాంటివి
వాళ్ళతో పాటు మేము కూడా ఊగుతూ ఉంటాం ఉయ్యాలలో చాలా బాగుంటాయి అక్కడ ఉన్నా ఫెసిలిటీస్ ఏదో ఒక స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఒక వన్ టూ అవర్స్ అన్న టైం స్పెండ్ చేస్తాము కుదిరితే వచ్చేటప్పుడు రెస్టారెంట్ ఏటన అళ పానీపూరి బంద తిని
ఇలా చేసి వస్తారు
డిన్నర్ అండి స్నాక్స్ మార్నింగ్ టైమ్ ఈవినింగ్ టైం పోతామండి
ఏం తింటారండి
డే టైమ్ లో ఎండ్ ఉంటాది కదండి ఈవినింగ్ టైమ్ లో వెళ్తూ ఉంటామండి మా పిల్లలు రానే రారండి మేము బలవంతంగా తీసుకెళ్తాము
మామూలు మూవీస్ ఇష్టపడతారు సో ఆఫ్టర్నూన్ అట్లా వెళ్లేసి
ఇగా వస్తున్నప్పుడు కొంచెం అట్లేదన ఒక బిర్యానీ అన్నా ఏదనా తినిపించేసి మూవీ అడుగుతారు అండి అప్పుడప్పుడు మూవీస్ కి తీసుకెళ్ళమనేసి తీసుకెళ్ళి ఆ అదిలా చేసేసి ఆఫ్టర్నూన్ టైమ్ లో మూ చూసేసి ఈవినింగ్ టైమ్ లో అయితుందింటి
అవునండి అప్పటికే టైం అయిపోతుంది కదా చాలా చాలా ఇలానే. డేస్ అనేది గచిపోతూ ఉంటున్నాయి అండి.
అవునండి సేమ్ అస్ టీస్. పే ప పేరెంట్స్ వస్తారండి సండే వస్తుంది కదా చూడ్డానికి పిల్లల్ని చూడ్డానికి ఎవరన్నా.
ఆ వస్తారండి వస్తా వస్తారండి. మేమైనా వెళ్తాం వాళ్ళైనా వస్తారండి ఎవరొకరు వస్తూ ఉంటారండి.
వాళు కూడా మా పేరెంట్స్ కూడా వస్తారండి పిల్లల్ని చూడ్డానికి. అప్పుడప్పుడు. సండే ఆల్మోస్ట్ వస్తారు పిల్లలు కూడా ఇంటి దగ్గర. దగ్గర ఉంటారు కదా అని.
అవునండి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా చూడ్డానికి. వస్తారు మేము గూడ ఎవరైనా. మా గూడ బోరు కొడుతుంది మేము కూడా అట్లా విజిట్ చేసి వస్తామండి. రిలేటివ్స్ ఇంటికి అయిన ఫ్రెండ్స్ ఇంటికి అయిన బైటికి వెళ్ళడం అయిన అలా
అవునవును పిల్లల్ని బోరు గొట్టగుండ అవునప్పుడప్పుడు వాళ్ళని గూడ తీసుకు. వల్లే మీ ఏమంటే నేచర్ చేంజ్ అయితది మన మైండ్ సెట్ చేంజ్ అయితది వాళ్ళు బాగానే ఉంటారు.
అవునండి అందుకనే అడుగు దిప్పుతూ ఉంటాని గ్యాదర్ అయినప్పుడు కూడా పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు వ. అందరూ కలిసి ఆ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఒక పోన్లు ఇయ్యకుంటుంటే వాళ్ళు. వాళ్ళు పిల్లల వరకు ఆడుతూ ఉంటారండి.
ఫోన్లు ఇవ్వకపోవడమే బెటర్ ఇప్పుడున్న జనరేషన్కైతే.
ఇలానే రోజంతా గడుస్తూ ఉంటదండి. రోజు ఇంకొకపనితోటి గడుస్తూనే ఉంటదండి. ఇకా కాసేప్ టైం దొరుకుతదా పడు కున్నామా అనుకునే లోపే టేక కంప్లీట్ అయిపోతది
ఆ అవునండి
ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ ఐలొకే పని అక్కడే పెండింగ్ ఉంటది.
అంతేలేండి మనం చేయకుండా ఉంటే ఇంక వేరేది చేసే ఆప్షన్ ఏం లేదు కదండి.
అవునండి అందుకని టైంకి లేచి టైం కి పనిమొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుంటాను
చాలా బాగా నచ్చిందండి మీ పిల్లలకి మీరే తీసుకునేది సో నేను అది నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తానండి.
ఓకే అండి.
థాంక్యూ.
థాంక్యూ.